హలో
అ చెప్పు
పిస్తంద
కూచోనున్నా అక్కయ
ఉ
ఒంట్లోపల్ ఉడక
ఉ ఉ
నువ
ఇ ఏం చేయలేదు ఇప్పుడే వచ్చిన పైకి కూర్చున్నా ఈ సీజన్ లో హెల్త్ కేర్ తింటే బెటర్ ఈ సీజన్ లో అంటే సమ్మార్ కదా సమ్మర్ కద హెల్త్ కి ఏవి తింటే బెటరు అంటున్నా
సమ్మర్లో వాటర్ మిలన్ కుకుంబరు మజ్జిగ ఇంగ ఇవి రాగి గంజీ పెసరుగంజే
వాటర్ మిలన్ జు లో కలర్ వస్తుంది తినుకుడదటండ్రు
ఓ అట్లా ఏం లేదు అవి కల్తీ ఏం లేదు
హ
అదే ఏం తింటావు ఏం చేసుకుంటా ఈ సీజన్ లా
ఏ లేదు ఫ్రూట్స్ ఉన్నాయి
మామిడికాయ్ తిన్నాను అన్నావ్ ఇంతక్ ముందు మామిడి కై హీట్ కువ హీట్ ఎక్కువ జెస్ మామిడ్కాయ్ ఈ సీజన్ హీట్ ట కానీ ఈ సీజన్ లోనే మామిడికాయలు వస్తాయి
ఆ ఇస్ సీజన్ మళ్ళీ నెక్ ఆ తిన్నామం ట ఉండవు కదా
ఉమ్ సిజన్ వెళ్ళిపోతుంది
ఫ్రూట్స్ తోనే ఫ్రూట్ మిక్సర్ టైప్ చేసుకోవాల అనుకున్నా బనానా సున్నాయి ఇంకెట్లో వాటర్ మిల్న్ ఏం ఏమన్నా డాడీ చేస్తే చేసేది అని అనుకున్నా నువేం చేయవా
ఎం చేయలేదే పరగ్యం పండంత చాలు ఎ తినో చిన్నను రాగిస్తాన్ నేను ఏడు గంటలకు తినేస్తాను మళ్ళీ మార్నింగ్ ఎ తినాలి రేపు ఒక కంపెనీకి పోతన్న కాబట్టి ఏ ఆట్ల అనిపించదు అంతే
ఉమ్
సాయంత్రం మూడు ఇంక ఉంటాను కాబట్టి గేంజీ చేసుకుంటాను అంతే.
ఉ హుమ్
ఆడు ఫుల్లు తినేస్తానావా.
ఆ
బనాన్న కూడా ఇస్తారు డైలీ ఆడే
ఉమ్ ఇంగ్ ఇప్పుడు ఎట్లో ఇంగ ఖాళీగా ఉంటా కదా ఏదో ఒకటి అట్లా
ఐస్ క్రీమ్ ఇస్తారు. మండే, మండే ఉమ్
ఐస్ క్రీమ్ తినకూడదు కదా మరి
ఐస్ క్రీమ్ తినకూడదే ఇస్తారు. ఐస్ క్రీమ్ ఎట్లా చేసేద్ చెప్పు
ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఫ్రూట్స్ తోనే నేనైతే ఒకసారి బర్గ్ ఆ బనానా తోను ట్రై చేసుంటే ఫస్ట్ మిల్క్ స్టవ్ లో పెడతామా. అవి హీట్ అయినాక ఇంకా మళ్ళీ మిక్సీ జార్ లో బనానాస్ పీసెస్, పీసెస్గా కట్ చేసుకున్న. చేసుకొని అవి మిక్సీకి ఏసీ ఆ సైడ్ పెట్టుకొని మనం మిల్క్ ఉంటది కదా దాంట్లోకి కొంచెం షుగర్ యాడ్ చేసుకోన్న. యాడ్ చేసి అది షుగర్ మొత్తం కరిగేంతవరకు తిప్పి. కొంచెం చల్లగా మిల్క్ కొంచెం చల్లగా అయ్యాక మిక్సిలో ఎయ్యాల అంటే బనానా ఉంటది కదా ఆ బనానా ఇదీ మిక్సీ చే మిక్స్ చేయాల.
హ్మ్
ఇంకా నీకు ఇంకా కొంచెం స్మెల్ బాగా రావాలంటే యాలకలు ఏస్తారు.
హ్మ్
ఇంకా ఏదో ఒకటి గ్లాస్ తీసుకుంటాం. దాంట్లో కొంచెం నెయ్యి గాని మీగడ గాని పూస్తాము. అంటే గ్లాస్ కతుక్కోకుండా ఉండటానికి ఇంకా దాంట్లో పోసి ఇంకా ఒక పుల్ల గానీ లేకుంటే స్పూన్ అయినా పెట్టుకోవచ్చు. గడ్డకడతది ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకొక టూ, టూ త్రీ అవర్స్ ఉంటే గడ్డ కడతది. ఆ తినొచ్చు ఇంకొక టే సపోటా ది ఉంది సపోటాకాయలు కూడా అంతే సేమ్ అట్లే చేసి మిక్సికేస్తాము. కొంచెం షుగర్ యాడ్ చేస్తాము మిల్కు పోస్తే కొంచెం ఏం బావుండదు అంటే చెడిపోతది మిల్క్
అవునులే
టకెసి మిక్సీకేసి ఇంకా కానేది ఇట్లే ఫ్రిజ్ లో పెడితే అయితది ఐస్ క్రీమ్
అవి కా కుండా ఈ ఫ్రైడ్ రైసు కప్పైసు అవంత సొల్లవి
అవి రాదు ఇవి అంటే హెల్త్ కి కూడా మంచిదే కదా కొంచెం చిన్న పిల్లలకు అవి పెట్టే బదులు ఇవి పెడితే బెటర్ కదా
మంచిదే ఆడు నాకు చెప్పింది అదెట్ల అంటే అది తయారు చేసేది.
హ్మ్
నార్మల్గా కప్పైసు వస్తుంది కదా ఫైవ్ రూపీస్ దీ
హ్మ్
దాంట్లోకి ఏమి ఇంగ్రీడియంట్స్ యేస్తారో ఎట్ట చేస్తారా అంటే చెప్పింది
హ్మ్
షుగర్ రూ మిల్క్ మైదా ఉంటుంది కదా
హ్మ్
ఆ మూడు చే తీసుకొని చేస్తారంట పాలు ఫస్ట్ కాపెట్టి బాగా గట్టిగ అంత బాగా మరిగినాక మరంఉంటది కదా ఆ మైదా ఏ సార్ అది దానికి తగ్ టో ఏసి మిక్స్ చే చ్చిదాంట్లోకి ఏదో ఫ్లేవర్ వచ్చేకి వేస్తారంట ఫ్లేవర్ది
ఆ కొన్ని కలర్ రావడానికి కలర్ కూడా యేస్తారు.
ఆ కలరు ఏస్తారు అదే గ్రీన్ కలరు రెడ్ కలర్ అలా ఆ కలర్ లో గూడా ఉంటాయి హ
హ్మ్
ఆ అట్లేస్తారు
ఆ
వేస్తారు ఇంకా కప్స్ లో పెట్టి ఇది ఫ్రిడ్జ్ లోనూ దానిలో పెడతారు
కనీ అమయి
కావాలంటే అది ఎండకి పెట్టి చూడు కరిగిపొయినాక అంతా సేమ్ వాటర్ వాటర్ తనే వాటర్ పక్కకు వచ్చుంటుంది ఆ వాటరు పక్కకు వచ్చింటుంది ఆ తెల్లగా వచ్చుంటుంది పక్కకి
ఉ అవి పిల్లోలకి పెడితే అరగదు కడుపులో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అదే కాదు నార్మల్గా ఈ కోనైస్ లవి కూడా అప్లై చేస్తది
అ
మెయిన్ వెన్నెలా ఫ్లేవర్ లో వస్తుంది ఎక్కువ
అవును
ఎందుకంటే దాంట్లో అది కలర్ అండ్ కొంచెం అంది చేదు లాగా అనిపిస్తది ఒకొక్కసారి తనుకు కోషం ఇంకా ఎ ఎక్కువ యూస్ చేస్తారు
నాకుంది ఉన్నోడు తిను తినండి సరే ఇంక
చెప్పాల ఈసారి ఈసారి వి తో చెయాలా జస్ట్ మిల్కే ఎక్కువ హీట్ చేసి కొంచెం బాదమ్ ది ఉంటది కదా పౌడరు అదేసి చేద్దామా అని అనుకున్నా ట్రై చేస్తా
సరే చేద్దాంలే
ఆ ఇంకేం ఉందునా ఉందునా ఆ